ఎం చేస్తున్నావ్
ఎం చేయడంలేదు కాలి ఆ
బోన్ చేసావా
అయిపోయింది నువ్వు చేస్తావా
చేసా ఎంటంటే ఎం కూర
ఆ మాది మాది చిక్కడకాయ చికెన్
అబ అ నాకు చికెన్
చికెన్ ఈరోజు సాటర్డే కదా నేను తినను
ఇ నస్తాను కదా ఈ రోజున
ఇంట్లో చికెన్ అమమ్మకి, నాకు చిక్కుడిగాయ్.
అయ్యయ్యో! ఉమ్ నతో మరి బజ్జో, ఒస్తున్నాయి. రెండ్రోజులు ఉన్ రెండ్రోజులు కాద్ మూడ్రోజులు
ఏం కొంట్నావ్?
ఏం కొనాల అర్ధమవుతలేదే, డబ్బుల్లేవ్.
సరిపోయిన్ ఆ, ఆఆ
ఇంకేంటి? అంద్ర్ ఎలాఉన్నారు?
అందరూ బానే ఉన్నారు.
మొన్న మీ ఫ్రెండ్ పెళ్ళయిందిగా? మీ ఫ్రెండ్ ఎలా ఉంది?
మా ఫ్రెండ్ ఎల్లిపోయినట్టుంది.
తీస్కెళ్తరా అత్తారిన్
ఎళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఎళ్ళినట్ చ్చట్ ఏంటిది?
పొడుకుంట్నవేంది?
లేదు లేదు.
ఉమ్ అదే
లేదు బా ఇంగ పెళ్లి
సిప్పుడు ఎట్టా తీయాలో, ఎలా తెల్సా?
తెలుసు నాకు.
చెప్పా?
నేన్ చెప్పను.
చెప్పూ, నేన్ ఎట్లనో చెప్
చిక్కుడుగాయలు కొయ్యాలి, టమాటాలు కొయ్యాలి, ఉల్లిపాయల్ కొయ్యాలి, పచ్చి మిరపకాయలు కొయ్యాలి. పని చెయ్యక్ లి ఉప్పు, కారమేయాలి కర్రీ అంతే.
మరి నీళ్ళేయ్యవా? నీళ్ళేయ్యవా, గ్యాస్ అంటించ్వా?
నీకొచ్చలేద? ఆంటసల్ ఆ?
చికెన్, చికెనెలా చేత్తావ్ చెప్పు?
రేలే నాకు తెలీదు చికెన్ ఫస్టు ఆయి ఇవే ఆ పొయ్యెలిగిచ్చాలి గిన్నె పెట్టాలి ఆయిల్ పోయ్యాలి తర్వాత ఏం చెయ్యాలి
ఏమన్న మర్చిపోయినా పావని కి ఏం గిఫ్ట్ ఇచ్చారు మ్యారేజ్ కి
లా అదే చెప్పా అది నీకు పెట్టలేదా వెండి
ఊహు అవునా ఏం లేదేహే మా ఫ్రెండ్ ది వచ్చే నెల ఐ దో తారీకున పెళ్ళి ఆరో తారీకు రిసెప్షన్ పెళ్ళి ఎక్కడో అర్ధరాత్రి చిన్న తిరు అంట మావోళ్ళు ఎవరిని పంపిచ్చరు లో అందుకని చెప్పి ఆ ఇంటికాడ రిసెప్షన్ పెట్టుకుంటున్నారు తర్వాత రోజున అక్కడికి వెళ్దాం అని అందరూ ఏమివ్వాలో తెల్ తెల్లేదు చిరాకు వచ్చేత్తంది గిఫ్
ఎంత ఎంత ఏత్తనారు ఎంత మంది
ఎంతమందా ఈ ఫోర్ ఫోర్ మెంబర్స్
ఎంతది తీసుకుంట్రు
ఫైవ్ హండ్రెడ్ ఏస్తా
ఫైవ్ ఫైవ్ టూ తౌజన్ అవుతది ఆ అలా మరి ఏ ఏం అదే
చూడు మంచికి ఏమన్నా ఉంటే చూడు కొంచెం ఎక్కువయినా పలేదు
అ
అప్పడిగి ఆ కాదు అప్పడికి కొనేద్దాం తర్వా
పానీకి మేము త్రీ ఫైవ్ వేసుకున్నాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
ఉమ్మ్ ఏమొస్
త్రీ తౌజంన్ ఫైవ్ హండ్రెడ్ త్రీ తౌజన్ ఫైవ్ హండ్రెడ్ టెన్ తౌజన్ లెవెన్ తౌజన్ దాకా అయ్యింది
ఊహూ వెండికొన్నారా వెండి గ్లాసులేంటి
గ్లాస్ కాదు ఇదే గిన్నె లాంటిది అట్ టు ఇటు గిన్నుండి మధ్యలో ఆ అటాచ్డ్ ఏదో బొమ్ముంటది
అయితే చూడాలి
విట్టెక్కువొత్తే బావుండే ఏం చూత్తావే వెండి వెండి ఎంత అనుకుంటున్నావ్
రేట్లెక్కువ కదా అదే చూత్తానంట్నా లేను
మేమూ ఆ వొద్ త్తంటే అల్
కానీ బానే ఉందహే వెన్ వెండాలగు టుండిపోద్ది కదే ఎంతకాలమైనా సరే మా అమ్మ అల్ల పెళ్ళికి వెండి గ్లాసులు యెట్టారంట అయిప్పటికీ ఉన్నాయి మా బీరువాలో తెలుసా?
హా
మ్మ్ అందుకనే నేను అది ఆలోచిత్తా నిన్నడిగాం కదా
హ్మ్
మ్మ్ పేరుకో చెరికో వెండి రింగులు కొనేమా.
అదైతే కొనలేం
డెబ్బుల్పాయ్ రెండు వేలతో సరిపోద్ది కదా కానీ అది ప్చ్ బా చిన్నగుంటయె బాగోదు.
మ్మ్ వెయ్యి రూపాయలు మేమది ఆలోచిచ్చి ఇదిగో చెల్లి ఫ్రె ఏం చేపిచ్చింది
మ్మ్
మాకేం
ఏ లేక్పోతే ఒకా రె రెంటు పదిహేను వందలు పె ట్టి చెరుకోరింగు తీసుకొని ఇంకొక ఐదు వందల ఆరు పెట్టి ఫోటోగ్రాఫ్ చెపిచ్చామా.
ఐదు వందలుకు చేత్నారు ఇక్కడ మా ఊర్లా అవును ఐదొందలే పెద్దది ఫోటో ఫ్రేం నీకేడ రన్ చూడు
ఆ సైజ్ ఎంత
సైజు ట్వల్వ్ ఇంటూ ఎయిటీన్
ఫ్రేమ్ తో సహా ఎడిట్ చేపి ఎడిట్ చేసేసి చేత్తరా
అవును
ప ఐదొందలా
ఐదొందలేనా ఎనకాల షాపోల్
వెయ్యి రూపాయల ఎహే క్వాలిటీ అయి ఉండవు ట్వల్ ఇంటు ఎయిటీను మనం జేపిచిన
హలో
మొన్న ఆ ఇంగ్లీష్ మీడియం చేయించారు సో మా ఫ్రెండ్ పళ్ళ కదప్పుడు ఇన్స్టిట్యూట్ కు వచ్చేటప్పుడు ఇన్స్టిట్యూట్ కు వచ్చేటప్పుడు చేయ్ జరు వేరొకలదే
ఆ నిజమే అప్పుడు చేపి
అలాగే ఆ
ఊ
వెయ్యి రూపాలది అమ్మ గ గేటిది ఊ నడుతాడు ఊ జాతుం ఆ ఒక్కడే మరి ఏమో నువ్వు అంటున్నావు కదా ఎవరైనా చేయించారా అసలా చూసావా
నింబడి వాళ్ళు స్న స్పెటర్
స్టేటస్ పెట్టగా చులేదు నువు అసలు అది
లేదు నేను చూడలే ఊ చూడాలి
పావనీకి చేయించం చోపిచన పావనీకిని ఇంకో ఫ్రెండగాని చేయిపి ఇది చె చెల్డు చేయిపించ ననోటి చేయించ
ఫోటోకున్నాయా
ఫొటోస్ వున్నాయ్
ఒకసారన్న పెట్నీ చూస్తాను
ఊ పెడ్
ఊ
ఊ రండ్రి
ఊ
ఇంకెన్టి
చెప్పు
అవునే అలా అయింది పెళ్ళయితే వచ్చాం సరిప వచ్చింది టెన్ డేసు ఎయిట్ డేస్ సోఫా ఏడే చుసునవ్
ఊ
అదెంత పిసినారిది అవున గరిపోయింది ఏలకు
ఇయ్
అవునా అదెలా అర్థమైంది సరే ఇంకా ఉనార
వాయిస్ కట్ అవుతుంది
కట్ అవుతుంది హలో
హుమ్ చెప్పు హూ
రాత్రి దానికి చేసాను హలో
ఎవరికి రాజికా
ఆ అయితే ఎదో పెట్టింది కదా దానికి లేదు ఈ యాప్లే లాగిన్ అవ్వట్లేదంట మరి ఏమైందో తెలీయదు
అవునా
ఆ అంటే అది స్టార్టింగ్ అపుడు చేయలే ప్రతిదానికి మరెలా
మన చెలుకు ఓపనే ఐపోయింది
అవు చెందుపో
హూ
కొడితే ఏం కాదు అది బస్ లోనే ఎక్కడో ఉంది ఇంకొక నువ్వు కూడా మెల్లగా ఎలాగో పది నిమిషాలు లేగబట్టి అలగల చేస్తాంది ఎవరు బాబుడి
ఇప్పుడు ను ఎన్నళగురి చేయాల
అవును మీ చెల్లీ కి చేతవ్ నా చేతవ వద్దూ
అ ఏం తెలుసు
ఇంకా రెండు నెంబర్ల ఇది దీన్ని దీన్ని చేసేమందమా సింధుని
నేను చెన్నాను చెప్పు
సింధు నీ రాజీక్ అవ్వట్లేదా ఇంకో ఫోన్ నుంచి చేయమనక పోయావా అలా అలా ఇ
నువ్వు ఒకసార్ దానికి ఫోన్ చేస్తా ఇయ్యలా చెయ్యేలా చెయ్యి నేను చెప్పానా కాకపోతే అంత పప్పు మది మాట్లాడుతుార్ పెట్టేసాను మళ్ళీ తర్వాత చేయలేదు ఇంకా ఇంటికెళ్లేటప్పుడు నే చేసిందంట మరి ఎందుకు అవ్వట్లేదు తెలియట్లేదు
వేరే ఫోన్ లో చేయ్యమను
మ్మ్ చూడాలి మరి
మ్మ్ మ్మ్ మ్మ్ ఏంటి చెప్తా చ చెప్తాన్లే మీకు ఎప్పుడు కాలి ఉంటందా నాకు అప్పుడు మెసేజ్ చెయ్ పడితే నేను నీకు చేసేస్తా నేను నీకు చెత్తనే ఉన్నాను నీకు ఎప్పుడు ఖాళీ ఉంటదో కాల్
ఇప్పుడు చేసి
ఒక ఫైవ్ మినిట్స్ లో చేత్
వద్దులే ఇప్పుడోద్దు ఇప్పుడు వద్ కాసేపు ఉన్న సార్ లోపల్ ఖాళీ అయిపో నేను చెత్తను ను లే నీకు ఇంటికి బయలుదేరేటప్పుడు అయిన చేసేత్తాను బస్ లో ఉన్న పర్లేదు మాట్లాడేస్తాను
ఆ మ్మ్ నేను చెత్తను ఇప్పుడు
సరే అయితే జాగ్రత్త
ఆ సరే
మ్మ్
మ్మ్